హలో ఏం చేస్తున్నారండి మీరు.
మేము ఊరికే కూర్చున్నామండి బాగున్నారా మీరు.
ఆ బాగున్నామండి మేము.
ఉం ఏం చేస్తారండి. మీరు.
మీరు బాగున్నారా అండి
ఉం బాగున్నామండి.
కాఫీ ఐంద కాఫీ. ఫీ అయిందా.
ఉం అయిందండి మీద అయిందా కాఫీ.
ఆ అయ్యిందండి
మీరేం చేస్తా ఉన్నారండి
మేమేమి చేస్తలేనని కూర్చున్నామ అండి.
రేపు ఏమి ప్లాను ఏం చేస్తారు రేపు.
మేమ ఊరికి వెళ్తామండి మేము.
ఎందుకండి.
ఊ ఊరికి పండుగ రోజు ఉంది. కదా అండి అందుకే వెళ్తా ఉన్నామండి.
ఎవరు మీరు ఒక్కరే వెళ్తా ఉన్నారా లేకుంటే ఒకరే వెళ్తా ఉన్నారా ఎవరన్న ఆ అవునా ఇది బట్టల అన్నీ తీసు తీసుకున్నారండి.
ఆ అండి తీసుకున్నాం అండి.
ఆహ్ ఎక్కడా.
ఎక్కడ అంటే ఈడే అండి బంగళూరు లో తీసుకున్నామండి
అవునా ఎట్లా ఎట్ల పండ్లు తీసుకున్నారు
ఆహ్ అంతా తీసు కొన పడుగకి
ఏం చీర తీ చీర తీసుకున్నారా డ్రెస్ తీసుకున్నారా
చీర తీసుకున్నామండి మేము
అవునా
అవున అండి మీరు ఎలాంటి బట్టలు తీసుకున్నారు మీరు ఎలాంటి బట్టలు తీసుకున్నారండి
మేం ప్యాంటు షర్టు మళ్ళ తీసుకున్నామండి మా మగాళ్ళు కదా
ఆహ్
ఈ ఈడే బెంగ్ తీసుకన్ ఈడే మా ఇంటి దగ్గరే అండి మా షాప్ లో తీసుకున్నాము
ఆహ్ ఓకే అండి
పండుగ మీ మీ మీ ఊర్లో ఎట్లా చేస్తారండి పండుగ
ఉగాది పడుగచ్చసినామండి మేము
అదే ఉగాది పండు ఎట్లు చేస్తాము అండి
వేక ఆకు ఆకు ఉంటుంది కదా అది ఇది లేక ఏమేమో చేస్తారు కదం
ఆహ్ బెల్లమ అదేసి వేవేపాకు బెల్లం వేప చిగురు అది ఏసీ ఆహ్ అంతే ఆహ్
వేసుకుటం వేసుకొని అది పూజ చేసేసి ఇది అడ్రే ఆహ్ లేదండి
అవునా మా పక్క చేమ్ అట్లా చేస్తారండి వేపాకు చిగుర ఏసి వే బెల్లం ఏసి అంతా మిక్స్ చేసి ఊళ్ళో ఎవరూ పోత ఉంటే పిలిచి వాళ్ళకంతా ఇస్తామండి మళ్ళీ